వాయిస్ క్లియర్ ఉందండి
ఆ ఉందండి మది
ఉంది ఉంది మీరేమైనా నన్ని క్యూస్షన్స్ అడగల కున్నారా ఇంకా
మిమల్ని మీకు మీకు ఇష్టమైన సినిమా ఏది
ఇష్ట అదే ఇష్టమైన మూవి అని ఏం ఉండదు పర్టికులర్గా
హ్మ్, రీసెంట్గా మీరు చూసింది
అంటే, లాస్ట్ నేను మూవీ చూసింది.
హ్మ్
ఆ ఇది ఆ- విష్ణు విన్యాసం అనేసి,
హ్మ్
ప్రీవియస్క నేను ఆ మూవీ చూస్న
హ్మ్
హ్మ్ పర్లే బాగుంది కొద్ది కామెడీగా,
అవునా,
అంటే ఒక అమ్మాయి, ఆ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయింటారు. ఆ అక్స్ క్సిడెంట్లో, మామూలు ఇట్లా పేద కుటుంబం వాళ్ళూ అమ్మాయిని పిలుచుకోబోయింటారు. హ్మ్ ప పర్లేదు సాగుతాము, ఎట్లున్నా గాని అని పిలుచకోకపోయింటారు. ఆ తరువాత త వాళ్ళ లాయర్ కనుక్కొని అమ్మాయి దగ్గరకు వచ్చేసి, ఈ అమ్మాయికి ఇంత ఆస్తి ఉంది అని చెప్పేసి ఉంటారు. ఆహ వాళ్ళ ఆస్తి సిక్కి ఆశ పడేసి, ఆహ ఈ పా అప్పకి అంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఏం రా రాసినారు అగ్రిమెంట్ ఆ అమ్మాయికి పెళ్లయితే వాళ్ళ హస్బె బెండ్ కి ఆస్తంతా పోతుంది అని రాస్తున్నారు.
ఉహుమ్
ఈ అమ్మాయికి పెళ్లి కాకుండా ఉండాలని వాళ్ళు, ఈ ఈ అమ్మాయి జ జాతకంలో దోషం ఉంది మొదటి పెళ్లి చేసుకున్నవాడు చనిపోతాడు అని చెప్తారు.
మ్ హు
ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ ఇట్ల ఈ ఈమె చెప్పుకుంటుంది. చేప్పగూడ దాచిపెట్లేం కదా అని చెప్తుంది ఇట్లా, అందరు రిజెక్ట్ చేస్తారు లాస్ట్ ఒక అబ్బాయి లవ్ చేసింటారు వీళ్ళిద్దరు ఆ పెళ్లి చేసుకో కొన్ని ఇంకా ఫస్ట్ లోనే వాడికి ఇంకా పెళ్ళప్పుడే యాక్సిడెంట్ జరిపిచ్చెసుంటారు
హ్మ్
సో వీడు ఎందుకు ఇట్లా జరుగుతాంది అని అంతా కొంచెం హీరో తెలుసుకుంటే అట్లా వాళ్ పేరెంట్సే ఆస్తి కోసం చేసుంటారని అమ్మాయి చాలన బాధ పడుతుంది లాస్ట్ కలిసిపోతారైనా నే నన్నే అప్పించినారు కదా అని నన్నయ బాగా వాళ్ళు కలిస్ అదే ఆస్తి గురించి అంత
ఊహు
మీరు ప్రీవియస్ గా ఏ మూవీ చూస్తున్నారు
మేము యాదృష్ణువు
డాక్టర్ అఫ్ రాజేంద్ర ప్రసాదా ఏది అది రాజీవ్ కనకాల ది ప్రసాద్ రావు డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావ్ ఊ డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు ఉ అదే చేస్తున్న ఏం టాస్క్ చోరీ
కూతుర్నీ తండ్రి తల్లి ఎంత ధైర్యంగా పెంచ్ వల్లనే స్టోరీ ఎన్ ఎట్లా కాన్ఫిడెన్స్ అమ్మాయికి ఎంత ఇస్తున్నామ్ మనము భయంతో పెంచుతున్నామా ధైర్యంతో పెంచుతున్నామ
ఉ
అని
అవునండి అంటే ఒక అమ్మాయిని ఎట్లా పెంచాలా అని లాస్ట్ కు ఒక మెసేజ్ వస్తుంది ఫైనల్గా అంటే అన్నీ షేర్ చేసుకోవాలి పేరెంట్స్
హు
అంటే వాళ్ళ నాన్న భయం అమ్మాయి చాలా ఉంది కాబట్టి ఏది షేర్ చేసుకోలేకపోయింది
ఊ
ఆ తర్వాత ఇంక వాళ్ళ నాన్న అదొక మెసేజ్ అనమాట నా తప్ అంటే కదా ఇదంతా అని కానీ నాకు ఒక డౌట్ ఉంది ఆ మూవీలో లాస్ట్లో
ఏమి
అంటే ఒక అంటే ఆ పోలీస్ అప్పుడు ఒక అబ్బాయి ఫాలో అవుతుంటారు కదా ఆ అమ్మాయిని అ మూవిలో సో మీ నాన్న ఇట్లా పెట్టినార అన్నప్పుడు అమ్మాయి ఆ రోజు చనిపోయింది అమ్మాయి వాళ్ళ వార్డెన్ చేసిన పనికి బాధపడి చనిపోయిందా ఆ బాధపడి అంతగా ఎడ్చిందా వాళ్ళ నాన్న కూడా ఇట్ల నిజంగా పెట్టినాడని ఆ విషయం నాకు ఇంకా అంతు చిక్కట్లేదనమాట
అమ్మాయి ఏమి వాళ్ల నాన్నను అన్నందుకు చనిపోలేదు
నామ్మ కానీ మనకు చూపించేది ఎట్లా అం
అట్లా చూయించినారు గానీ ఫొటోస్ మ్యాప్ పిన్ కోసం చనిపోయిందా అమ్మాయి ఉమ్
అదే
ఆమ్మాయి పొపాటు వల్ల జరిందే
హ
హ
అదే అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే అంటే అ వాళ నాన్న కూడా వీట్లు పెట్టినారనే అమ్మాయికి అప్పుడే తెసింది
అవును
ఆ ఒకక్క నిమిషం మ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది
ఓకే ఓకే అండి
ఆ అసనమాట బందంది అప్పను మెసేజ్ అందేరెంట్స్
అవునవును
ఉ పిల్లల్ని బాగా పెంచాలి అని
అవును
మీరేం నేర్చుకున్నారా మూవీలో
అదే సేమ్ మేము కూడా మా పిల్లల్ని ఎట్లా పెంచాల ముందుకు ఎట్లా పంపయాల
అ
అట్ నేర్చుకున్న దాన్ని చూసి
హ
అ
ఇలేన ఇదా ప
మీకు ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇష్టమా ఏమంటే ఇష్టమా వెనా
టీవలో నా షూస్ చూస్తా ఉంటా నేను షూ చూస్తూ ఉంటాను
ఆహమ్ ఎవరంట ఇష్టం చూ
షోస్ లో నాకతే షోముక్ అంటే ఇష్టం శ్రీముఖి
ఉహ
అవు
అా
అ అంటే బాగుంటుంది
పర్లేదు
బాగు బాగా అంటే కామెడీ ఎక్కువగా ఉంటుంద అనమాట నవి తార్ ఎంత వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి కెమెరా మన్న నవ్విస్తారు కదా అదే పెద్ద మాటలాంటి వాళ్ళకు
హామ్
హం మీకు మీకెవరిస్ సమ్ కమమెడియన్ కమెడియన్ మీకెవరిష్టం
మాకిష్ నిమయ్ కేమో ఎంఎస్ నారాయణ అన్నారు కదా
హామ్ తిన్నామా
ఆ మాకు కోట శున్నాస బావ గారు
ఓహో
హం
అంటే వాళ్ళ కామెడి టైమ్ అప్పుడ్లో
హ
మనము అనుకుంటాము అంటే వాళ్ళ డబ్బుల కోసం నా సైడ్ ఎక్కువగా ఉందా డిస్టబెన్స్
హామ్ ఒక రకంగా ఉందిలేండి
ఒక నిమిషం ఆగండి
హ
యాక్చుయల్లీ ఇప్పుట్ అంటే మనము ఇప్పుడు అనుకుంటాము ఆ రెమునేష బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళు బాగా పని చేేస్తారు అని అంటే తక్కుగా వర్క కానీ అది అలా కాదు ఇప్పుడు మనకు ఓల్డ్ మూవీస్ లో చూస్తే వాళ్ళకి అంత రెమునేషన్ ఏమి ఉండదు అప్పట్లో ఏదో కొద్దిగ కొద్దిగ చ్చి ఎంత పెద్ద మూవీస్ చేసినా పాపం కమెడియన్స్కి కొద్దిగానే వస్తుంది
అవును
తె వాళ్ళు స్క్రీన్ మీద రావాలి ప్ర నవ్వియాలి చూసే వాళ్ళని అంతే అది ఎప్పటికి ఒకే లాగా ఉంట ధయవాద డబ్బుల కోసం మనేం చేయరు వాళ్ళంగ చేసుకుంటూ చేస్తున్నారనమాట
ఉమ్
అట్ల మీకు ఆ అంటే ఆ ఏమి ఎక్కువగ ఇష్టపడతారు మూవీసా షోసా ఈవెంట్సా
మేము ఈ సారి ఈ ఇప్పుడూ మూవీస్ స్ సీరియల్ అంటె సీరియలే ఎక్కువగా మూవీస్ తక్కువ గదా పోలాలకి పోతాము
హ్మ ఆన్లైనే
మూవీసు ఏమన్న షోసూ సండే సాటర్డే
ఉమ్ ఆ ఉందిలేండి ఫ్రీ టైమ్ లో అయితే మొబైల్ చూస్తా ఉంటాను
హ్మ
ఊహు
అట్లా
అవునండి అంటే ఎక్కువగ ఏ పంటలు పెడతాంటరు మీరు
చెప్పినాను కదా
చెప్పలేదండీ మీరు
కదా శనగా మొక్కజొన్నా హ్మ్మ్ అనపకాయి అట్లాంటి వన్నీ వేస్త్ కుంటాం
ఉహు ఆ అంటే ఇప్పుడు మీరూ ముగ్గులేయడం అట్ల ఏమన్న ఇష్ట ఇష్టపడతారా బాగా
ఉమ్ అవన్నీ గూడ ఇష్టమే
హ్మహు
ముగ్గులేయ డం కాస్త ఊర్ లో బొబ్బట్లు తినడం హ్మ
చిన్నప్పుడు ఎప్పుడైనా పాల్గొన్నార ముగ్గులేయడం
లేదు లేదండి అట్లా అవకాశాలు రాలేదు
ఎప్పుడూ అయితే పార్టిసిపేట్ చేయలేదు
ఉమ్
హ్మ్హు
అంతే
అవున్ లేండీ
ఊ
మింనీకు షాపింగ్ దేనికి ఇష్టపడతారు ఆన్లైనా ఆఫ్లైనా
అటు ఇటు రెండు సైట్లు న్యాయం చేస్తూ ఉంటాం
ఉ హు మీ మీకు ఇప్పుడు విలేజ్ లో వర్షాలు ఎక్కువగా పడతా ఉంటాయా ఉహ పడతా ఉంటాయి ఎక్కువగానే
మ్మ్
మీరు ఆ లాస్ట్ టైమ్ చేసిన ఫుడ్ ఐటమ్ ఏది లాస్ట్ టైం అంటే ఇప్పుడు లాస్ట్ టైం
ఈ ఫిబ్రవరిలో
అట్లా గా నార్మల్గా నిన్న అయినా కావచ్చు లాస్ట్ టైం అంటే ఈ రోజు కాకుండా ఇప్పుడు కాకుండా ముందు.
మ్మ్ హు ఫుడ్ ఐటం.
మ్మ్
మ్మ్ హు నన్ను అడిగితే నేను పోలేదనే చెప్తాను
అంటే మీరు ఓలుగా చేసారు లాస్ట్ టైమ్ ఫుడ్ ఐటమ్.
ఆ ఉమ్
హుమ్ ఎక్కువ మీరు వంటలు ఇష్టపడతారునమాట.
ఉమ్మ్ మ్మ్
ఉ హు ఇంకా ఏమైనా అడగాలనుకున్నారా.
ఆ అడగర్లనే అను కున్నాం మీరు నన్ను అడుగుతున్నారని సైలెంట్ ఉన్నావు
చెప్పండి చెప్పండి అడగండి పర్లేదు
మీరు గులాబ్ జాము రేకులు చేస్తారా.
గులాబ్ జామ్స్ అంటే మనకి బయట పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయి.
ఉమ్మ్
సో అదిచ్చేసి కొంచెం మనం పాలు కాచిపెట్టుకొని కొద్దిగా చల్లార్చి అవి ఆ పిండిలో. చేసేసి బా మనం చపాతి పిండి ఎట్ల చేసుకుంటాము అట్లు చే కొంచెం మెత్తగానే చేసేసుకోవాలా దాన్ని కొంచ్ చెం నాన్ బెడితే మనం ఉంట టుండలుగా ఉన్ లుగా చేసుకొని ఆయిల్లో వేయించేసి అవుతులు మనము బెల్లం పాకం బెల్లం పాకం చక్కెర రెండు మిక్స్ చేసుకొని పాకం చేసుకోవాలా ఆ చేసేసుకొని దాంట్లో వేసేస్తే కొద్దిగా కొబ్బరి తురుము జీడిపప్పు తురుము వేస్తే బాగుంట్ టుంది
అవునా
ది
హుమ్
ఈసారి ట్రై చేయండి
అదే అదే ట్రై చేయాలా
తురుము అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు డ్రైగా చేసుకోవాలి గులాబ్ జామ్ డ్రైగా చెస్ కున్నప్పుడు మనం కొబ్బరి తురము కొంచెం జీడిపప్పు తురము ఎక్కువగా మన పంటికి తగిలి యాలకు పౌడర్ కూడా వేసేసుకోవాల
ఉమ్
ఇట్లా మన పంటకి తగిలితే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట డ్రైగా చేసుకున్నా ఫ్లేవర్ వస్తుంది మనము ఎక్కువ పాకము ఉన్నదయితే మనకి ఏం అంత టచ్ అవదు అనమాట పాకం ఉంటే ఇంకా అవన్నీ మిడిల్ లో మనము అది గులాబ్ తీసుకున్నప్పుడు చామ్ రావ కదా
హమ్
అట్లా
అవును కరెక్ట్ ఉమ్
ఇట్లా బాగుంటాయి స్వీట్స్ అన్ని
హల్లో
సరే అండి